హలో
హలో హలో
హలో
హలో అక్క మొబైల్లో ఉన్న అక్క
కానీ ఎందుకు పోయినావ్
కష అక్క ఈ కృపకనా అవుతున్నావు కాగానే హలో
ఎందుకు పోయనావు
అ కొంచెం పని ఉంటే వచ్చినని నేను చెప్పినా కదా ఇప్పుడు మీరు బావైంది రావట్లే అంటాడు కొంచెం పని ఉందని చెప్తాడు
ఏం పని ఉం
ఏమో వస్తేది ఉంటే వస్తాం లేదు రామని ఏదో చెప్తాడు ఆయన రాకపోతే నాకు ఫోన్ నేను వస్తా ఇప్పుడు చెప్పుడు ఏం లేదు ఆయన రాకపోయినా నేను నేను ఫోన్ నా ఫోన్ చెప్పుడు నేను వస్తా మరి
సరే
ఒ రెండు రోజులు ఉండి వెళ్ళిపోదా అంటే
నేను ఎందుకు రావలి ఈడ పని చేసుకుంటా ఉంటే బాగుంటది
ఆ ఇప్పుడు ఏం పని ఉన్నది
ఉ
న్నావు ఐదు నుంచి తర్వాతే పని ఉంది ఇప్పుడు ఏం పని ఉన్నది
ఉహు
హలో ఉంది వస్తా అని చెప్పిన నేను అక్క వస్తుంద అక్క వస్తుందని చెప్పినా
అ స్నేహ అక్క ఎల్పోయిందా
లేదు సండే
ఆహా అ ఆమెను పోయి తోలు రావాలి నేను
ఎక్కడ ఆమె వెనక వెళ్తావ
హైదరాబాద్
పోయిరారదు మరి
ఆమె పోయేటప్పుడు తీసుకెళ్ళాలి
నేను కూడ వస్త బయటకి పోదం మనం
సరే ఇప్పుడేం పనులు ఉన్నాయి కొంచెం తిరిగి రావచ్చు
ఎల్లుండి ఎల్లు పడిన వర్షానికి ఎల్లుండి చాల వస్తుంది రేపు ఎల్లుండి దునియాలే
ఆ నువ్వు చెప్పిన తర్వాత పడ్డది ఇటు వర్ ర్షం బానే
వాన పడ్డాద
నువ్వు ఫోన్ చేసిన చేసి కట్ చేసిన తర్వాత వచ్చింది ఫుల్లుగ
మొక్కల్ మ మొల్గలు మొలుస్తాయి ఇగా
ఈ మామూలు గాదు ఇక మస్తుంటది
బానే మొలుస్తాయి అవి
ఆ వాటికి తగినంత వర్షమే పడ్డది మరీ ఎక్కువ కాదు
ఇది కూడా అట్లే పడ్డది
హామ్
అ
సరే తమ్మడు
తొందర రా తొందర రా
సరే